హలో హాయ్ అండి.
హాయ్ మేడమ్ బాగున్నారా మేడం.
బాగున్నాను మీరు బాగున్నారా.
ఆహ్ బాగున్నా మేడం.
వాయిస్ వస్తుందా అండి క్లియర్గా.
ఆహ్ వస్తుంది మేడం ఏం చేస్తు.
ఏం లేదండి లంచ్ లంచ్ చేసి. అట్లా రిలాక్స్ అయితున్నానండి.
షాపింగ్ ఏమి వెళ్ళట్లేదా మేడం. ఇప్పుడు ఫెస్టివల్ వస్తున్నాయి కదా.
వస్తుందండి కానీ ఎండలు ఎండలు బాగా వస్తున్నాయండి ఫెస్టివల్స్. కానీ ఎండలతో భయమేస్తుంది బయటకు.
ఈవినింగ్ టైం లోనేన్న ఏమైనా. ఆహ్.
అదే అండి ఈవినింగ్.
వేళ్ళాలంటే షాపింగ్ ఈవినింగ్ టైమ్ లో వెళ్తారా ఉమ్ ఉమ్ ఏ ఏ షాపింగ్ ఏ షాపింగ్ షాపింగ్ సిమాల్ క వెళ్తార మేడం ఎక్కువ ఎక్కడ ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఏంటి అసలు.
మేము ఇక్కడ.
బాగా ఐడియా.
అవునండి అవునండి అవును వెళ్. తమ్ నేనే. నేనె సెలెక్షన్ చేస్తాను మా ఇంట్లో. ట్లో మా హస్బెండ్ కి ఏవి కావాలన్నా నేనే సెలెక్ట్ చేస్తాను. మా పిల్లలకి ఏది కావాలన్నా నేనే సెక్ట్ చేస్తా. తను.
ఎక్కువ ఏ ష ఏ ఎక్కడ బాగుంటాయి మేడం ఏ షాపింగ్ మాల్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఆఫర్స్ బాగా ఉన్నాయి ఎట్లా ఎక్కడ.
ఇప్పుడు ఉగాదికి కొంత ఆఫర్స్ ఉంటాయండి షాపింగ్ మాల్స్ లో నేనే ఎక్కువ ఇప్పుడు మేము ఉండే దగ్గరే చేస్తాను మరీ లాంగ్ వెళ్ళి చేయాలనంత ఓపిక ఉండదు
జీవిషాపింగ్ మాల్ అని లేప్ పోతే మాంగళ్యా అని ఏదో మిస్సమ్మ ఏదో మిస్సమ్మ అని వచ్చింది కొత్తగా మళ్ళా రుక్ రుక్మిణి అని ఇంకేదో వచ్చింది మీ మీ దగ్గర ఏమున్నాయి
మా దగ్గర జీవిమాల్ ఉందండి జీవిమాల్ ఉంది మాంగళ్యా ఉంది ఇంకా ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్
ఆ ఎస్ ఎస్ అక్కడ ఎందులో బాగుంటాయి మేడం మరి
ఎందులో అంటే వాళ్ళు కొంత ఫెస్టివల్స్ కి పట్టి దాని ప్రకారము ఆఫర్స్ పెడతారండి లేదంటే ఆషాఢంలో పెడత తరు ఇప్పుడు పెద్దగా అయితే ఆఫర్స్ ఎ ము ఉండవండి అందులో
ఉం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ హిందూస్ కి పెద్ద పండగ రంజాన్ అనేది ముస్లిమ్స్ కి పెద్ద పండుగ రెండు ఒక దానితో ఒకటి ఒకటి ఒక్క రోజు గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున వ్యాపారం జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ మళ్ల ఇంకో వారం వన్ వీక్ టైమ్ లోనే మళ్ళీ శ్రీరామనవమి ఉంది వరుసగా మూడు పెద్ద డిశ్వాషెస్ ఉన్నాయి ఉంటాది కదా ఎంతో కొంత ఎక్సపె క్టేషన్ వాళ్ళ కూడా బ
పెడుతున్నారు అంటే ఒక ఒక క్లాత్ ఒక డ్రెస్ పైన కొంతవరకు అయితే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అలా పెడుతున్నారు ఎక్కువయితే పెట్టట్లేదు వాళ్ళ ఆ కాంబో ఆఫర్స్ కొన్ని ఉన్నాయండి కాకపోతే అవి మనము డైరె క్ట్ గా ఇప్పుడు కాంబో ఆఫర్ ప్రకారం రెండు తీసేసుకోవాలి అది మనకు నచ్చినా నచ్చకున్నా తీస్ తీస్ కోవాలి అట్లా జాయింట్ చేసి పెడత ఆ జాయింట్ ఉంటుంది కదా అట్లా ఇప్పుడు ఎండలు కూడా అంతే అంతే అండి పిల్లలకైతే ఎక్కువ ఇక్కడ నేను ఇప్పుడు ట్రెండ్స్ ఉంది రిలయన్స్ ట్రెండ్స్ అందులో తీసేసుకుంటాను ఆ అవును అందులోనే తీసేసుకుంటాను పిల్లలకి మా హస్బెండ్ కి అందులోనే తీసుకుంటాను ఇంకా నేను సారీస్ డ్రెస్సెస్ ఇంకా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఈ షాపింగ్ మాల్స్ లో నాకు నచ్చిన దగ్గర తీసుకుంటా ఉంటానండి
అవునా పర్టికులర్గా ఈ షాపింగ్ మాల్ ఆ అవును మేడం ఫుల్ రష్ ఉంటది ఇంకా మీరు కొన్ని రోజులు అయితే మీరు వెళ్ళలేరు కూడా మేడం ఇప్పుడైతే మీరు ప్రశాంతంగా ఆ అదే మేడం సండే అయితే తే
సండే వెళ్దాం అనుకుంటున్నా మా హస్బెండ్ కూడా లేరు ఊరికి వెళ్ళారు వస్ తే ఇంకా రేపు సండే కి షాపింగ్కి వెళ్దాము అన్ కుంటున్నాను కాకపోతే రష్ ఏమో చాలా ఉంది
కానీ మేడం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతేనే మీరు కొంచెం ఇంకా ఈజీగా ఉంటు మేడం తర్వాత చాలా క్లిష్టంగా మారుత ది అంటే రిష్ ఎక్కువ అవుతుది మీరు దగ్గర ఉండి కూడా పోలేని పరిస్థితి అది
అవునండి అవును చేస్తున్నాను మెల్లగా. కొంత కొంత ఇంకా రేపటికి ఫైనల్ చేసేసి కోవాలి
అదే అదే మేడం మే మేము మాక్సిమం ఆన్లైన్ లోనే చేస్తాం కాని ఈసారి ఎందుకంటే కొంచం. చెం మన మాల్ ఆన్లై లో చేస్తే మనకు ఫిట్ గా అవ్వదు మేడమ్స్ సరిగా సెట్ అవ్వనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది మేడం.
క్లాత్ కూడా కొంచం అటు ఇటుగా కొన్ని వస్ తున్నాయి అండి ఎంత బ్యాడ్ అయినా కూడా కొంత మనం డైరెక్ట్ వెళ్ళి తీసు. కునే దానికంటే డైరెక్ట్ వెళ్లి తీసుకునేదే బెటర్ కదా అండి ఆఫ్. అఫ్ లైన్లో మనం ఆన్లైన్ లో తీసుకునే దానికంటే కూడా. ట్రయల్ చేస్తారు జెంట్స్ అయితే ఇప్పుడు ట్రయల్ చేస్ సరు సెట్
అవును అవును మేడం ఇప్పుడు ఎలా అంటే మనం ఆన్లైన్ లో తీసు కున్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు రియాలిటీగానే పంపించినప్పటికి మధ్యలో అంటే ఎవరైనా మిస్టేక్ చేసి కొంతమంది కావాలని స్కామ్ చేసి. మిస్ చ మనకి. ఈ ఫేక్ ప్రొడక్ట్స్ ఇవ్వడం కానీ. లేపోతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవ్వడం కానీ. అలా జరుగుతున్నాయి మీడియటర్ల వల్ల కూడా జరుగుతున్నాయి, కొన్ని ఒరిజినల్ జరుగుతున్నాయి. కొన్ని మీడియాటర్ వల్ల జరుగు. తద్వారా మనం బ్యాడ్ అవుతున్నాం. మనకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇన్ టై లో మనం ఇప్పుడు రేపు వేసుకోవాల్సింది ఇవాళ వచ్చేసింది. రేపు వేసుకునే టైమ్ లో అది సెట్. కాకపోయేసరికి మనం మిస్ అవుతు.
మిస్ అయితాము. ఆ రోజు ఫెస్టివల్ కి వేసుకోవాల్సింది మిస్ అయిపోతాము.
అంత ఎమౌట్ ఖర్చు బెట్టి అన్ని ఇబ్బందులు పడి చేస్తే మళ్ళా దానికి రిటర్న్ చార్జె అన్ని ఆ చార్జ్ ఇవన్నీ మళ్ళా టైం వేస్ట్ మెంటల్ టెన్షన్ ఇదంతా చూ చూసే వాళ్ళకి మనం ఫ్యామిలీకి ఏమన్నా తెలుస్తుంద అంటే అరే ఇంత పంగ టైంలో నువ్ ఇలా చేసినవెందరా అట్లావు
డిసప్పాయింట్ లాగా అయిపోతుది అవును అవును డిసప్పాయింట్ అవుతాం కదా ఎంతయినా.
ఇది నార్మల్ టైమ్ంలో అంటే ఏమో కాని ఇలాంటి టైమ్ంలో అసలు మిస్గావద్దు కాబట్టి జనరల్గా మనం లైవ్ లో వెళ్లి తీసుకోడమే మంచిగా అపిస్తుంది. మేడం అలానే వెళ్దామని అనుకుంటున్నా.
అదే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడమే బెటర్ ఎందుకంటే మ దాని కలర్ క్లాత్ క్వాలిటీ అన్ని చూస్తాం కదా. అది ఫిట్ అవుతుందా లేదా, అని సెట్ అవుతుందా లేదా అ కూడా చూస్తాం కదా నాకు కూడా అదే ఒ ఒపీనియన్ అండి ఆన్లైన్ లో కంటే కూడా ఆఫ్ లన్ లోనే బెటర్ అని తక్కువ ఆన్లైన్ లో
ఆ అదే మేడం ఎందుకంటే ఇ ఆన్లైన్ లో అసలు ఆన్లైన్ లో శారీస్ వ్యాప బిజినెస్ అసలు ఆన్లైన్లో ఎక్కువ అయిపోయింది మేడం. హహ్ మధ్య కాలంలో అసలు బి ప్రతి ఒక్కరు హహ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఓపెన్ చేస్తే
బీన్స్ అవునండి ఒకటి చూసినామంటే కంటిన్యూ వస్తాయి. హ్హ్హ్
ఉన్నారని ఇన్స్టాగ్రామ్ తెలు పోతు హహ్ ఆ ఏ అల్గ ఆల్గరిదమ్స్ ఉంటాయి. ఏమంటే మీకు అదే పంపిస్తది.
అవునండి అందుకే మా హస్బెండ్ కొంచెం ఇది స్టిక్ట్ అలాంటివి చూడనీయ్వకుండా హ్హ్హ్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా హ్హ్హ్ అవును అ
ప్రాబ్లం అని అది ఒకటి ఉందిలేండి. ఇంకా ఈ ఘోరంగా ఉన్నాయి మేడం అమ్... మెన్స్ వేర్ కంటే లేడీస్ వేర్ కయితే అసలు ఎక్కడ చూసినా గాని ఏమొబాబు మెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ మేడం ఏ అండ్ ఐ ఎ ఫ్యాషన్స్ ఆట రుక్మిణి షాపింగ్ మాల్ అట జీవి మాల్ ఆట వరలక్ష్మి ఆట కంచిపట్ ఇంకేదో కంచి పట్టు అంటడు మాంగల్యా ఆట మిస్సమ్మ చెన్నై సిల్క్స్ మళ్ళా లేడీస్ వేరే ఒక టు ఫ్లోర్స్ వాడే లేడీస్ వే పెడతాడు
అవునవును ఇంకా ఒకటి మన దగ్గర వారాహి అనో ఏదో
ఆ అవును మేడం ఆ వారాహి కూడా వచ్చింది మర్చిపోయిన మొన్ననే నినన్న ఆ అవును మేడం శ్రీవారాల అది వారాహి సిల్క్ కాని నిన్న నె పెట్టిందామె రోజూ స్టేటస్ వస్తాది చూస్తు స్తన్న మొన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసిందంట వారాహి సిల్క్ ల్క్స్అని పెట్టింది
అవును అవునండి అవును
మొన్నొ నిన్న మాంగళ్యా ఓపెనింగ్ చేసింది ఎవరు హీరోయిన్ శ్రీని శ్రీలీలా వచ్చింది ఆ నిన్ననే ఓపెనింగ్ అయింది ఖమ్మంలో ఆ ఆ మాంగళ్యా కొత్తగా స్టార్ట్ అయింది వైరా రూట్ లో
అవునా
మ్ ఉన్నాయి సరిపోడా మళ్ళ అదొకటి వచ్చింది పెద్ద ఇంకా వత్తనే ఉంటాయి వత్తనే ఉంటాయ్
అవును మేము కొంచెం అట్లా ఆన్లైన్ లో అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అట్లా ఆఫ్ లైన్ షాపింగ్ అంటే కాసేపు బయటకి వెళ్ళినట్టు ఉంటుంది కొంచెం స్ట్రెస్ కూడా మాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తది కొంచెం లేడీస్ కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకు ఇక ఆ కాసేపు అ మైమ మైమరిచిపోతం ఇంక షాపింగ్ మాల్లో కాసేప టి వరకు
అదే జనరల్గా మీరు వెళ్లరు కదా మేడం అంటే వర్క్ చేసే వాళ్ళ అయితే నార్మలె మీకు నార్మలె వాళ్ళకి కాని వర్క్ కానీ హోమ్ మేకర్స్ ఉంటారు చసార రా హౌస్ వైఫ్స్ వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరం గా వాళ్ళు షాపింగ్ తోనే సంతప్తి చెందుతారు ఇంకా వాళ్ళకి టూ ఒక టూర్ అయితది అదే ఒక షాప్ అన్నీ అదే అయితది అందులోనే టూరయిపోతది షాపింగ్ అయిపోతది డిన్నర్ చేస్తారు అవసరమైతే అదే కొంచెం అ అ ఆ జాబ్ చేసే వాళ్ళకైతే నార్మలే
అవునండి అట్లా కొంచెం బ అదే కాసేపు అట్లా బయటకి వెళ్ళొచ్చినా ఎంతో కొంత స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది లేడీస్ కి చాలా వరకు రిలాక్స్ అయితారు అదే
కానీ అది ఎక్కువ ఐతేనె ఇబందయితది
ఎక్కువ ఇబ్బంది గానీయరు లేడస్ క అన్ని తెలుసు
ఆ కొంతమంది ఉంటారు మేడ అందరు అట్లానే ఉండరులేగాని అంటే మన మన పార్టనర్స్ నీ బేస్ చేసుకుని మనం ఎలా వెళ్త తే అలా బాగుంటందో అలా వెళ్తే నో ప్రాబ్లమ్ మేడం ఎందుకంటే ఏది చేసినా అది మన ఫ్యామిలీ కోసం కాబట్టి షాపింగ్ మనం లిమిటెడ్ లో ఉంటే దాన్ని ఆలోచించ ఆ ఎస్ అది ఆలోచించకుండా చేస్తేనే కొంచెం ఎవర్ బంది
అవునండి అవును అవును పెద్దగా మా హస్బెండ్ కి అసలు ఇష్టం ఉండదు షాపింగ్ ఇగా ఏమున్నా నాకే చెప్పేస్తారు నేనే సెలెక్ట్ చే
అదే అదే అండి అదేనండి అట్లా కూడా కొంతమంది ఇస్తారు అందరు ఇవ్వరు కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇగ నీ ఇష్టం ఏదనేది చేయనీ అట్లా అంటారు
అవును అవును అవును షాపింగ్ గురించి తనకు అంతగా ఐడియా ఉండదు
అదేలేండి మీకును అవగాహన ఉంటాయి కాబట్టి మీకు చెప్ ఉత్త
అవును అసలు తనని షాపింగ్ తీసుకెళ్ళాలన్నా నాకే బోర్ అనిపిస్తదండి ఓకే ఒకే ఓకే ఆ ఆయనకి ఇడరీటేషన్ షాపింగ్ అంటే ఇంక అందుకే నేను మా చెల్లి వెళ్తాం షాపింగ్కి మీరు వెళ్ళసి రండి ఎంతసేపు అయినా ఆ పిల్లల్ని చూసుకుంటా నేను షాపింగ్ కి మాత్రం రాను అంటా
హా హా అంటే ఇక ఇప్పుడు దానిమీద ఇంట్రెస్ట్ లేనిఓళ్ళు కదిరి
అవునండి ఇంట్రెస్ట్ లేదు ఇరిటేషన్గా కనిపిస్తంది తనకు అక్కడ తీసుకెళ్లిిన తనకు నిద్ర రావడమో ఇంకేదో అయితా ఉంటది తనకు అంత ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా ఆ ఆ తీసుకరాా మాకు కూడాూ నువ్వే తీసుకురా గా ఇల్లి అంటే ఇంకా నేను చే చెల్లి వెళ్ళి తీసుకొస్తాం
సరే మేడం జాగ్రత్తగ ఏళ్ళిరండి ఇగ మరి మంచిగా షాపింగ్ చేయ్యం రీపు వెళ్లి ఓకే మేడం
ఓకే